హలో
ఆ హలో అక్క
ఒక్కొక్కసారి అస్సలు వినిపిదు అక్క నే ఇంట్లో అయినా
అవునా అక్క
ఒకొక్క సార్ మళ్ల బాగా విన్పిస్తది
ఇప్పుడు వినిపిస్తుందా ఆ ఆ అక్క మ్మ్ ఏంచేస్తున్నావ్ అక్క ఆ చెపను అక్క
ఇన్స్టాగ్రామ్ వచ్చినాక అందరూ ఫుల్ ఫేమస్ అయిపోతారు కదా
అవునక్కాయి నేను అసలు ఇంస్టాగ్రామ్ వద్ద అనుకుంటా కానీ ఇంస్టా గ్రామ్ లేనిది నేను ఉండలేనక్క
అది కరెక్టే నేను కూడా అంతే
వాట్సాప్ తక్కువ తగ్గించేసి ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడతా అంటే మెసేజ్లకి అని ఏం కాదక్కా అంటే రీల్స్ ఎక్కువ చూస్తా దానికే నెట్ట ఎక్కువ అయిపోతది
ఆ నాది కూడా అంతే అక్క నేను ఫస్టు ఇది ఇన్స్టాగ్రామ్ నా దాంట్లో లేకపొన్నప్పటికి వాట్సాప్ వాట్సాప్ వాట్సాప్
ఆ అక్క సేమ్
అ తర్వాత ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ నా ఫోన్ లోకి వచ్చిందో ఎప్పుడు అ ఎడిక్ట్ అయిపోన్నానో దానికి వాట్సాప్ సో ఎవరైనా వీడియో కాల్ చేసినప్పుడు కూడా ఒకసారి ఇన్స్టాగ్రామ్ లోనే చేసేస్తా
ఆ అక్క
మాఆయన ఒక నిన్న మొన్న ఎప్పుడో డిలీటే చేసేసినాడు
హహ
డిలేట్ చేసినప్పుడు మా ఆయనతో నేను అసలు మాట్లాడలా మాట్లాడకపోయినప్పుడు మళ్ళ అన్ని ఇస్టా చేసినాక మళ్ళీ ఇన్స్టాల్ చేసి నాకు ఇచ్చినాడు
ఆ అక్క నేను కూడా అక్క అసలు ఉండలేనక్క ఇంస్టాగ్రామ్ లేకోకుండా అన్ ఇన్స్టాల్ చేయాలన్న థాట్ కూడా రాదులే నాకు రీల్స్ ఎప్పుడైనా చూడడం కొంచెం ఖాళీగున్నామంటే ఏదో అట్లట్లా ఎగురుకోవడం బాగా నవ్వుకోవడం ఇలా ఉంటదక్క
ఎవరు లేనప్పుడు ఫస్ట్ ఆ నా ఫ్రెండు అందరూ ముస్లీం వాళ్లే
అ అక్క
మ నె నూరు తెనప్పుడు వస్తామన్నారు ఒక్కరు రాలేదక్క నన్ను చూసేకి
అంతే అక్కా ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వా త కొంచం ఎట్లైనా
మళ్ళుండే ఏమంటుంది తెలుసా అక్క నాకీ బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కదా
ఆ హ హ హ
హు హు మళ్ళీ నన్న ఐస్ చేస్తుంది నువ్వు నన్న మర్చిపోయినవులే నాకు పెళ్ళయిపోయిందని ఏ అంది టే
ఆ
లేదు లేదు నేనెట్లా మర్చిపోతాను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తా ఈరోజు
అంతేక్క ఇంకా ఇంటి ఇక మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొంచెం కాంటాక్ట్ అవ్వడం తక్కువ అక్క ముందులా ఉండం కదా అసలు అంటే వచ్చే అన్న వాళ్ళు మంచోళ్ళో అంటే వచ్చే అన్న వాళ్ళు మంచి వాళ్ళే రావచ్చు చెడు వాళ్లే రావచ్చు కానీ పక్కన పెడితే కొంచెం అది అంతే అక్క ఎందుకంటే ఇప్పుడు ఉందంత ఫ్రెండ్స్ దగ్గర ఎంత బాగున్నాము ఎంత వా తిరగడం ఎంజాయ్ చేయడం
అ
అంతా బాగా తిరిగేది అంటే మ్యారేజ్ అయినాక అంత ఉండదు కదండి అక్క
ఉండదు ఎప్పుడుక్క మీ మ్యారేజ్
అసలు ఎంత బెస్ట్గా ఉంటా ఎంత కొట్టుకుంటనేమో తిట్టుకుంటునేమో కొర్చుట్ దాకా కొట్టుకుంటాన్నాం అట్లాంటోళ్ళం వన్స్ ఆ పిల్లకి మ్యారేజ్ అయిపోయింది అసలు నేనయితే ఫోనే చేయాలా
మేము కూడా అంతే ఫస్ట్ నాకు పెళ్ళి అయిపోయినాక చూసినాను ఆ పిల్లని పెళ్ళి అయి ఆరేండ్లు అయితాంది ఒక్కసారి చూసిండేద్ లేద్ వీడియో కాల్లో దప్ప
ఆ అక్కా
మళ్ళీ వీడోస్ పెడతడు మళ్ళా అ మా మిస్ ఫెండ్ అది ఇది అని పెడుతూనే ఉంటుంది ఫరెవర్ ఎన్ ఎవరు బస్ బెడతది
అంతే అక్క అంటే ఫ్రెండ్స్ కాకముందంతా ఒకెత్తైతే చి మ్యారేజ్ కాకముందు ఒకెత్తైతే మ్యారేజ్ తర్వాత ఇంకో ఎత్తక్క
మ్మ్ మరి మాయన అట్ల ఏం అట్ల వేరేలాగేం చూడదక్క
మ్మ్
సంతం వాళ్ళక్క అంటే ఎట్ల వాళ్ళక్క బావనెట్లా చూస్తుందో నన్నీ మైనట్లే చూస్తుంది మాట్లాడేది గాన్ బావనే అని మాట్లాడేస్తుంది
అవునులేండి
మచ్ తెలిల్ల్ ఎట్ల మాట్లాడుతుందో అట్ల మాట్లాడుతుంది సేమ్ ఏం బావా బాన్నావా అని నా ఫ్రెండ్కంత తెలుగు రాదు అందుకే కన్నడలో నేన్ మాయ్తో కన్నడనే మాట్లాడతారు
న్నక్కడ ఒచ్క
ఆ అక్క ఫస్ట్ బెంగళూరులోనే ఉంటము కద మేము
ఆహా
పెళ్ళైపొయిన తర్వాత మా ఊరికి వచ్చేస్తిమి
అహా కన్నడ అసలర్దం గాదక్క తమిళ్ అయితే బా అర్థమౌతుంది
తమిళ్ కూడా వస్తుందక్క
అంటే తమిళ్ మా అక్క మా అక్కా ఆయన్ అక్కడే కద మా బావ మ మల్ అది మాట్లాడతాంటే అట్ల మాట్లాడేసి కొంచెం బాగా అర్థమైతది నాకు మాక్సిమం అర్థమైతది నేను ఒక వర్డు అట్ల కొంచెం కొన్ని వర్డ్స్ వాడి యూస్ చెయగలన్ నేన్మాట్లాడ గలన్ కాని సెంటెన్స్ మొత్తం చెప్ గాని కొన్ని కొన్ని చెప్త కన్నడై తస్సలర్థంగా
అ నాకు ఫస్ట్టు మ్యారేజ్ కాకున్న ముందు ఫస్ట్ హిందీ తమిళే బాగక్క నేన్ మాట్లాడుతునుండేది
ఆ
తెలుగు అసలొచ్చేది గాదు నాకి ఉ అకా మా ఇంటి పక్క లోలంతా తెలుగు నెలా మంగళూలో తెలుగు నెనా
ఆ
నేన్బాగ్ చి తమిళ్ మా అక్కలోల్లంతా ఈ పక్కలోల్ అలానే తమిళే నాకే అస్సలు తెలుగులో అస్సలు వచ్చేదే గాదు నాకు తెలుగు
అవును లేట్ అయింది
ఏ ఎండాకాలంలో ఫ్యాన్ మాత్రం చిన్నగా తిరుగుతాయి చలికాలంలో మాత్రం స్పీడ్ గా ఇరుగుతాయ్ అక్క
అంతే అక్క ఫ్యాన్ కూడా అర్ధం అయితాంది
ఏదుడు కాలం వచ్చా చాలా స్లో రెండో కాలం వచ్చి చాలా స్లోగా తిరగాల చలికాలం వానల కాలం అయితే చాలా స్వీట్ తిరగాల అని
ఏమో ఈ ఫ్యాన్లు కూడా తనకి ఎంత బాగా అయితదో అంటే వి తిరిగి తిరిగి తిరిగి తిరిగి అట్లా అయిపోతాయి అనుకుంటా
ఆ ఆ స
కా చంపాలక్కా మీరే ఇంకా ఏమేమో
ఏమున్నది అక్క ఎప్పుడైనా గానీ ఏం కొనుక్కోవాలన్నా గానీ ఇప్పుడు ఎండల కాలంలో ఫ్యాన్ ఎట్లా యూజ్ అవుతాదో మనం ఫ్యాన్ ని అప్పుడు కొనుకోవద్దక్క కాస్ట్ ఎక్కువ
ఆ
మిగతా కాలంలో కనుక్కుంటే కొంచెం చాలా తక్కువ కాస్ట్
నేన ఒకటి రీల్స్ లో చూసినామా ఒక భార్య భర్త భార్య భర్త ఐసి కొనుక్కొనింటారు ఆ భార్యని కొనుక్కొనింటారు ఏంది ఐసి ఏసీ కొనుక్కొని తింటుంది ఏసీ కనుకున్నాక భర్త ఏమంటాడు మీకు ఇన్ని డబ్బులు ఎక్కటి నుంచి వచ్చినార అని అడిగితే ఏం లేదండి ఒక మంత్ ది అయితే ఇచ్చేసినాను మళ్లీ మంత మళ్లీ మంత మళ్లీ నెక్స్ట్ మంత అంత ఎవరిస్తస్తారు నడ ఏమన్నది అక్క ఎవరు ఏమి ఇస్తారండి ఎవరు ఈయకపోతే ఏమవుతుంది లేండి అని అంటుంది ఏం కాదండి అన్నీ తీ ఏసీ న కండ పోతారండి వాళ్ల భర్త చెప్తే ఆమె ఆమె అంటుంది అంటే రెండు నెలల తర్వాత మనకి ఎందుకుండి ఏసి అప్పుడు చలికాలం వస్తుంది కదాండి మళ్ళీ ఎండాకాలం పోతుంది కదా అండి ఏంటంది
అంటే ఇప్పుడు వాళ్లు రెండేళ్ల మూడు నెలే కదా మూ మూడు నెలే కదా అక్క ఎండకాలము
ఆ కామ్
మూడు నెల్లు నెలకే డబ్బులు కట్టింది ఇంకా రెండు నెలలు కట్టకపోతే ఏసి తీసుపోతారు కదా
ఆ అక్క చూసా చూసా ఇస్
ఆ రైల్స్ లో చెప్తనుండు
ఇరుద్ద
అది చూసి మా ఆయనతో నేను నవ్వినామంటే అ అంతే కదా ఎండాకాలం పోయినంక తర్వాత ఏం చలికాలమే కదా నాని
నేను అసలు ఫుల్ నవ్విన అసలు అట్లాంటివన్ని కొంచెం బాగ కామెడీ అనిపిస్తయ్ నేనయితే ఎప్పుడైనా అయితే చాల వాళ్ళని ఫాలో ఎక్కువ వాళ్ళనే చుస్తాను అక్క
కామెడి ఇంకొకటి అయితే వాళ్ల మరిది కోన్ ఎస్తాంటాడు చేతికి అరచేతిలో నేను మా అన్న పేరు రదున వదిన అని అడిగింటే మీ అన్నని నేను అరచేతులో పెట్టుకొని ఆడేస్త అనుకున్నావ అట్లాడిచ్చేదాన్ని నేను కాదు అని అంటుంది మళ్ళీ ఎక్కడ రాయలా వదిన అంటే ఏళ్ళు మీద అ రాయి అని అంటుందిఏళ్లు మీద అంటే ఏళ్ళ మీద ఎందుకు వదినంటే ఏళ్ళతో ఆడిస్తాను మీఅన్నని అంటుంది ఒరే మీ ఏదో అంటుంది ఏదో వస్తుంది అది మీర ఎక్కడ తయారయినారు ర బాబో అనే ఏదో వస్తుంది కదా అది వస్తుంది
ఈ జెనరేషన్లో ఎక్కువ
ఆ
అ అంటే ఏదైన ఒక సాంగ్ గానీ ఏదైనా ఒక రీల్ గానీ దాన్ని ఎక్కువ ట్రెండ్
ఆ సోషల్ మీడియానేే అంత కాద
హు